ఆ చేర్రను
ఎంలేద్ కాళీయే ఏంచేతనావ్
ఏంలే ఖాళీయేన్నాయి
తిన్నావా
ఆ అ లేదరా మధ్యాహ్నం తిన్న అట్లా లైట్గ నువ్వు
హ్మ్ ఇప్పుడేదిన్న క్లాసుపోయొచ్చిన
ఆహా నిన్న ఏ మ్యాచ్ గెలిసింది
నిన్న ఖమ్మం
మాకామ్మా ఓడిపోటాట్టుందన్నావ్
ఫస్ట్ ఓడిపోతన్నుకున్న కానీ బానే బ రెండు వందల ముప్పై నాలుగు కొట్ ఫస్ట్ బేడంగ్
ఆ ఆ
సెకండ్ బ్యాటింగు ఆల్లు రెండు వందల పన్నెండేమో కొట్టిల్లు
వని ఇన్నోఓవర్లో
ఇరవై
బాగ ఉడత లేవరా
ఆ
హ ఈనే ఉన్న హైదరాబాద్ లో
హాస్టలా బా అదేంటి కాలేజీలు ఉన్నావా
హలే హాస్టల్ హాస్టల్నే ఉంటాను నేను
ఆహ సెమ్మె అయిపోంది అయ్యాల
ఇయ్యాల అయిపోలే ఇంకా ఎల్లుండి ఒకటి ఉంది అంతే
ఒకటేనా ఇగ
ఉ
చదువుకుంటన్నవా
ఏ లేదు ఇప్పుడు ఆ డ్రాయింగ్ల అది
హ
చదువుడు ఏమని ఉండదు దాన్ని ప్రాక్టీస్ చేయ్యాలి.
అవునా అంటే ఎట్లా డ్రాయింగ్
ఓయ్ డ్రాయింగ్ అంటే ఏ డ్రాయింగ్ మన వొట్టి బొమ్మలేసుడు అనుకుంటాన్నావా
ఏంటిదది
అన్ని మెజర్మెంట్స్ ఉంటయ్ ఇప్పుడు ఫోన్ ఎట్లొత్తది ఉమ్ మెజర్మెంట్స్ ఎట్లుంటై అంటే ఇప్పుడు ఉమ్
మల్ల కొతర మరి మన కరెక్షన్ చేసేటప్పుడు
అంటే వాళ్లకి తెలుత్తది కదారా ఎప్పుడైనా కరెక్షన్ చేసేటోళ్లకు ఇది ఎంత తీసుకున్నాడు ఇది ఎంత వచ్చింది మనం రాసేదాన్ని బట్టి తెలుత్తది వాళ్లకు
ఉ ఉ
ఇ ఎట్లా అంటే ఒక ట్రయాంగిల్ ఉంది అనుకో దాని సైడ్ పేర్ పాట్స్ ఎంత లెంత్ ఉండాలి కింద ఎంత ఉండాలి మన దాని నుంచి అదే ట్రయాంగిల్ నుంచి ఇంకో ట్రయాంగిల్ తీసుక్ తీసుకు రావాలి దాన్నుంచి ఇంకోటి అట్లా వేరే సంథింగ్ సంథింగ్ ఉంటై అన్ని గోరంగ టాస్క్ పిచ్చి లేతది కాకపోతే అర్ధం అయితే సింపుల్ రా ఆ గియాలంటేనే పిచ్చి లేత్తది తెలుసా లెంతు సెవెంటీ తీసుకున్న మనకో హైట్ ఇంత తీసుకోవాలి హైట్ తీసుకున్నాక మళ్ళ ఏది పర్పెండుకులరీస్ థిస్ కోవాలి ఫటి ఫైవ్ డిగ్రీ తీసుకోవాలి కిందికి కొట్టాలి అటు కొట్టాలి ఒకవేళ పాయింట్ లేకపోతే మళ్ళా మనమే పాయింట్ వచ్చేటట్టు ఎయ్యాలే
ఆ
పెద్ద టాస్క్ రా బాబు పెద్ద పెద్దగ ఉంటాయి అన్నీ
చేత్తన్నావా మరి ప్రాక్టిస్
లేదు ఇంకా స్టార్ట్ చేయలే రేపు ఖాళీ ఏ చేయాలి ఒక త్రీ యూనిట్స్ నేర్చుకోవాలి
ఆహా
త్రీ యూనిట్స్ నేర్చుకుంటే థర్టీ మార్క్స్
అంతేనా
ఆ
పక్కఓత్య ఆ మూడు అయి
అంటే యూనిట్ లా ఎల్ ఒక క్వశ్చన్ వత్తది రా రెండు క్వశ్చన్లు వత్తయి యూనిట్ల కెలి ఆ ఇప్పుడు ఐదు ఐదు యూనిట్లు ఐదు ఇట్లకళ్ళి రెండు రెండు వత్తయి అంటే పది
మ్
పది ఇట్లా ఐదు క్వశ్చన్లు రాయాలి మనం మ్ అంటే యూనిట్కి రెండు క్వశ్చన్లు దే అళ్ళ నీకు ఏ రెండింట్లా ఏ క్వశ్చన్ వత్తధో ఆ క్వశ్చన్ రాయాల అన్నట్టు ఛాయిస్ కింద ఏఆర్బి
ఓహోహో
అట్లా రాయచ్చు ఛాయిస్ లు గను మనకు ఇంటర్ల కనుక చా ప్యాసేజ్ క్యూస్షన్స్ ఉంటాయి చూడు
ఆఆ
సేమ్ అట్లనే
అ నేను అట్ల ఇప్పుడు ఇప్పుడు నీకు ఇయ రా అట్లే ఒకవేళ ఫస్ట్ రెండో వచ్చు సపోజ ఫస్ట్ రెండు చ్చు ఇంకోటి ఒకటి వచ్చు ఈ ఫస్ట్ రెండు రాసి ఇంకోటి రాతే మూడు రాసినట్టు కదా
చ్ అట్లుండదు
ఇది ఒకటే కన్సిడర్ చేతర అల్లా
మ్ ఇప్పుడు పది మార్కులకు నీకు ఏఆర్బి ఇచ్చిండు. ఏ టెన్ మార్క్స్, బి టెన్ మార్క్స్ కానీ అ రోన్నిట్లే ఎధాయినా ఒక్కటి రాయాలి నువ్ ఆ అట్లా ఏం చేత్తావు మరి అప్పుడు ఏ అన్నా బి అన్న ఏదన్నా ఒకటే రాత్తావు కదా ఈయనకు అన్ని వచ్చాయి అనుకుంటే ఛార్జిలతో సహా రాశ ఇప్పుడు ఏ ఏ లేకపోయినా బి లా టెన్క వస్తే బి కన్సిడర్ చేస్తారు.
ఆ అంతే అంతే మ్
బానే ఉంటాయి డ్రాయింగ్
ఎల్లుండ ఎగ్జామ్?
ఆ ఎల్లుండి మధ్యాహ్నం అంటే టూ ఆ టు టు ట్వటి ఫోర్ కి టూ టు ఫైవ్
ఫై ఫైవ్ క ఎగ్జామ్ అయిపోతేనే ఇంటికెళ్తావా రేపు తెల్లారు వెల్తవ?
తేల్లారి
ఊహ
ఏమో చెప్పలేము ఇగా అంటే తెల్లారంటే ఇమ్మంటే కాదు కాని ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు ఇవాళ ఎగ్జామ్ అయిపోనక మెల్లగా అందరం కలిసి ఒక రోజు నీట్గా ఇంటికిళ్ళపోవడం.
ఆ అంతే అంతే
ఆ
చూడు ఇప్పుడు నీతోనే కిరన్ నది కూడా అయిపోతా ఎగ్జామ్?
లేదు లేదు వాళ్ళకి వేరే ఉంటది. మాకు వేరే ఉంటది.
వాళ్ళ అయిపోయిందా, ఇంకా అయిపోలేదా?
అలై ఐ ఇమ్మో మరి ఇప్పుడు స్టార్ట్ అయితది కావచ్చు కళయళ్ళకు
ఆహా
హ
కిరణన్న ఫైనలియరా థర్డ్ఇయరా
మ్ నెక్స్ట్ ఫైనల్ ఇయరు
మ్ హ
మ్ ఇంకా ఎం సంగతి మరి
ఏంలేదు కాళీయే పండుకున్న
పండుకున్నావా
మ్
ఇయాల దేనికై దేనికి వుంది మ్యాచ్
ఆ
ఇయాల దేనికి దేనికి ఉందిరా మ్యాచ్చు క్రికెటు
అ లేమ్మో చూళ్లే కరీంనగర్కి ఉందనుకుంట
కరీంనగర్ వారయర్స్ ఆ లేపోతే కరీంనగర్ డైమండ్స్ ఆ
ఏమో దేనికో ఉంది ఇయాల మ్యాచ్
ఆహ వరంగల్ వారియర్స్కి ఎప్పుడుంది
వరంగల్ వారయర్స్కి ఆ ఏప్పుడో ఉంది ఎంతైడియా లేదు నాగ్గూడా
అవునా
అరంగాల్ వారియర్స్ కూన్ దేనికో పడ్ పడ్డది మెదక్ ఫాల్కన్స్ కు పడతే భూమ్మి వరంగలు కూన్ను మెదక్కి
ఎందుకురా
అల్లా తిలక్ ఉన్నాడు ఇల్లా సిరాజ్ ఉన్నాడు వరంగల్లా వరంగల్లా సిరాజ్ గాడున్నాడు మెదాక్ లో తిలక వర్మ ఉన్నాడు
ఆహా అట్టానా ఏమో ఏది గెలిచినా ప్లేయర్లను బట్టి ఉంటది
ఆ ఫస్ట్ దే ఊ అయ్యా గోరంగా హడావుడి ఆడ యాబై రుూపాయలే కాపోతే టికెట్టు
ఆహా ఒక పిన్నన్నారు ఒకరోజు
వాలే
చెండై
మంచి మ్యాచ్ హై వొళ్టెజ్ మ్యాచ్ చూసి పోవాలే మ్
మ్ హ్మ్ ఇంకా వేరే
నిన్న నైట్ చికన్ పెట్టిల్లా
పెట్టిల్లు తిన్నా ఎక్కువయింది అ తిన్
ఇష్ట అన్లిమిటెడ్ ఇత్తరా కొంజమే ఇత్తారా
అంటే మంచిగానే ఇత్తర్రా మా ఇంట్లో ఏసుకున్నట్టే మంచిగా వేత్తారు
సర్వై ఏడటేత్తారిగా
మ్ మ్
ఇయాలేమన్నా తెప్పించుకోపోయినావా మరి
బడ్డే ఉన్నా అన్ని పికలియల్
హాస్టల్ నుంచి హాల్లో బయటకి పోనిస్తారా
పోవచ్చు
మళ్ళా సాయంత్రం ఈ టైం రావాలని టైం పెడతారా
అట్లే ఏమి ఉండదు కాకపోతే గేట్ క్లోజ్ చేస్తారు టెన్లో టెన్ కీ బజే క్లోజ జెస్తారు
ఉహు
ఇటు గోడ గోడ దూకి రావచ్చు గోడ
గోడ ఎక్కుడు దికుడు మాకు కాల్వాటేనేగా
హ అదే కొట్టాతే
ఎంత మంది ఉంటారు హాస్టల్ లో ఒక వంద మంది నూటి ర రెండు వందల మంది ఉంటార
ఏహ డెబ్బై మంది ఉండొచ్చు అరే డెబ్బై ఆ రెంట్
ప్రైవేట్ హాస్టల్
ఆ ప్రైవేట్ హాస్టల్
ఫీస్ ఎంత
ఫోర్ థౌజెడ్ ఫైవ్ హన్ండ్రెడ్
మంత్ ఆ
హా మంత్
ఆహా మంచిగానే ఉంది
ఆ మనకు బెటర్
ఏన్న స్పెషల్స్ ఉంటే అప్పుడ బటింటి మూవీ లాంటి
ఏమైనా ఫస్ట్ ఆ
మూవీ ఇంటిడి స్పెషల్స్ ఉంటాయ అన్న కట్టలే
ఏం ఉండవ్
సండే చికెను రూమ్ అండ్ ఎడ్లి ఇతారు నల్గురు నల్గుర్కి ఐదుర్కి ఐదుర్కి ఇతార సింగల్ సింగల్
నలగురుకి
నలుగురు కా ఆ
ఉ
అంచి
కాకపోతే ఏదైనా ఫెస్టివల్ అయిన అప్పుడు స్వీట్ ఇట్లా పెడతారు
ఆహా ఫైవ్ ట్వల్వ్ సిక్స్టీ అంతే
తీ రాయన ఇతే
ఇప్పుడు మొత్తం సంవత్సరన్గ యావ వెల యితే ఈగ
ఆ అయితై సింపుల్ అయితై
మంచిగానే ఉంది ఇప్పుడు నేను జాయిన్ అయ్యే దగ్గర హాస్టల్ంటి దాని కాలేజ్ దే హాస్టల్ ఉంది
ఓ
విత్సి ఏసీ అయితే ఎనభై వేలుట
నాన్ ఏసీ
నానేసి నా ఏంటి నలభై వేలు అన్నాడు ఎంత అంటే ఇలా మంది మట్టి ఉంటుందిడ మళ్ళా ఎనిమిది మందికి, తొమ్మిది, ఎనిమిదికి ఆరు ర్గి నలుగురిగి, ఒక్కలగి
అంటే ఒక్కరికి ఎంత పడుతుందరా?
ఒక్కర్గి తుమ్ వాడదందట నాన్ఏసి
ఒక్కలికి తొంభై రూపాయల తొంబై సంవత్సరానికి తొంభై వేల ఒక్కనికి అరేద్ దురా బయటే ఉంటద బయట ప్రైవేట్ హాస్పిటల్ ఉంటద
నేనుదేదు తాను
ఇరి వాళ ఫుడ్ డేమ్ అంతా మంచిగా ఉండవుంతా గట్టి ఉంటది ఇక్కడనా గుర్తు పెట్ది ఎంత పైసలు ఖర్చు పెట్టి రి జాయిన్ అయినా ఫుడ్ ఖచ్చితంగా మిస్ అయితదిప్పుడు ఏదో ఒకసారి ఎంత అట అట్టు ఉండే బదురు నార్మల్ గా తీసుకని ఉండే బెటరు ప్రైవేట్ హస్టల్ నక్కలానిని
బయటనే కొంచం మంచి ఉం
ఆ మల్లని కు కాలాల నుంచి బయటకి కావాలన్నా అఔట్ స్లిప్ కావాలి గేట్ పాస్ ఇ అంతా టాస్క్లు ఉంట ఉంటాయి.
ఆ
అట్లా
ప్రైవేట్గా అయితే మన గాయినే ఉందిగా
ఆ ప్రైవేట్ అయితేని కాయ ఏ ముందుగా లేపుతాడు. నుూవు పొద్దిగాల కాలు అయి పోవు నువ్వు నైట్ పదింటి లోపు లోపడి ఉండవు. ఏ అట్ల రూమ్ల కి అమ్మాయిలాని తీసుకురావద్దండి ఇద్దరు. బయట వాళ్ళు రావద్దు నువ్వు రావాలా, పోవాలని అంతే
బైటోళ రా వచ్చిండవుగా
అంటే నార్మలుగా వత్తే ఒకే రా ఇ మొత్తం ఇక్కనేే ఉండుడు అది అంటే ఎవరైనా
అందే లె
ఆ
ఎక్కండే గాని
ఏద్ద
ఇంకా
అదే ఇంకా చెప్పాలని
ఏదనా సినిమా పోపోయిను నిన్న
ఆ
నేను సినిమాక్ పొకపొయినవ్ నిన్న
ఏ ఇంటరెస్ట్ లేద్ రా సినిమాల మీదంత
ఉమ్ సినిమా అయిపోతే ఇంటికె పోతా ఇగ అయినంటె
ఉ
నా కూడా ఇంటికి రాబూద్దీ అయితుంది కానీ, ఈ కోచింగ్ వళ్ళ ఇడ ఉండాల్సి వస్తుంది.
ఆహా
చ్చివ్ ఏ
కోచింగ్ పోదమా? ఏమైంది మళ్ళా కలిసిందా అమ్మాయి?
ఆ ఆ
బాగుంటది
ఇయళ తొందర పోయింది
అరే
ఇవాళ ఏదో అర్జెంట్ వర్క్ ఉందట
ఆహా
వాళ్ళ మమ్మీదీ బర్త్డేనే అన్నది
ఉహు
అయితే వెళ్ళింది
మాట్లాడుతుంద మంచీగ
ఆ ఆ
ఇంకా చెప్పు
మిమ్మల్నీ ఎక్ననొ చూసినట్ అనిపించింది ఆ సరే
ఎంటిది ఏమో అంటున్నవ్
మిమ్మల్నీ ఎక్కనొ చూసినట్టు అనిపితా
అంటుందా
ఆ
ఆహా
ఇంకో అమ్మాయి వచ్చింది జాయిన్ అయింది
ఆహా